హలో ఏం చేస్తున్నార్ అండి
రా కాలేజ్ లో ఫెస్ట్ ఉంది ఇంగ దానిక్ అంతా డ్రస్సు అంతా ఏసుకొని చూస్తన్న ట్రయల్
అవునా ఏం ఫెస్ట్ అండి
అంటే మామూల్గా ఇంకా విదీ యాన్వల్ డే చేస్తర్ అన్మాట
ఆ
ఇంగ యాన్వల్ డేకి మంచి మంచిగా ఏదో ఒకటి కలర్ఫుల్ గా డ్రస్ ఏసుకుంధామ్ అనేసి షాప్ లో తెచ్చాను లెహెంగా
డేస్ అండి వన్ డేనా టూ డేసా
ఉ
ఎన్ని డేస్ అండి
యాన్వల్ డేనా ఒక్క రోజే చేస్తారు మాకి మాముల్గా ఇంకా ఆ రోజే మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్పీచ్లు డీజే నైట్క్ కుడా ఉంటుంద్ అన్మాట
అవునా బా జేస్తారా మీ కాలేజ్ లో
ఆ బా చేస్తారు ఇంకా ఏద్ ఏదైనా పోటీ పెడతారు గెల్చిన వాళ్ళకి ప్రైజెస్ కుడా ఇస్తారున్ మాట క్రికెట్ గానీ కబడ్డీ కానీ ఫుట్బాల్ అట్లా
ఆ
చాలా అంటే చాలా బాంటుంది అలాగే ఇంగ భోజనాలు కుడా పెడతార్ అన్మాట మాకి
భోజనాల్ అంటే పెట్రే మా కాలేజెస్ లో అయితే భోజనాలే పెట్ర్ అండి డబ్బులు అయితే కట్టిచ్కుంట్ తరు
అవునా
ఆ ఇప్పుడు మా కాలేజ్ లో ఆస్కో చేస్తారంట ఈ మంత్ లో
అశ్వ అశ్వ అంటే ఏమి పేరు భలే ఉంది
హ్మ్ అశ్వ అంటే అది ఒక ఫెస్ట్ అనమాట మా కాలేజ్ లో ఇయర్కి ఒకసారి పెద్దగా గ్రాండ్ గా వెయిట్ చేశారు
అవునా ఓకే మామూలుగా
ఆ అంటే మా కాలేజ్ కు అదే త్రీ డేస్ చేస్తామని సిక్స్ హండ్రెడ్ కట్టించుకున్నారండి
త్రీ డేస్ చేస్తార్ మీ కాలేజ్ లో
కానీ ఆపదం చేపినారండి వాళ్ళు డబ్బులు తాగించడానికి టూ డేస్ చేస్
అవునా అట్లా చేస్తే ఎట్లా వాళ్ళు
అదే కదండి మళ్ళీ ఫుడ్ కూడా పెట్టారు ఏదో ఉప్మా ఆది పేడ్ తారు అంతే మనం అంతా కట్టిందానికి
కూడా కొంతమందికే నెమో వస్తుందేమో కదా
హ్మ్ అవునండి అంటే చాలా మంది పోరు కదా తినేకి ఉప్మా ఎవరు తింటారండి చెప్పండి మీరే
నిజం అసలు ఆ నిజం మంచిగా కలర్ రైస్ అన్న పెడితే తింటారు
ఆ అవును ఇంకా ఫస్ట్ డే వచ్చేసి సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారంట
ఓ సెలబ్రిటీ వస్తార్ ఏమీ
ఆ అవునండి ఇంకా ఈసారి శర్వానంద్ వస్తామన్నారంట
ఓ శర్వానందా ఓ వీళ్ళు రారా పెద్ద పెద్ద వాళ్ళు
ముందు పోయిన ఇయర్ కి సేమ్ ఫెస్ట్ జరిగిదండి అశ్వ్ హ్మ్ అప్పుడు రాధిక వచ్చిందండి డీజే టిల్లు హీరోయిన్ ఉంది చూడండి
ఒకే డీజేటిల్లులో రాధిక రాధిక ఆమె కదా
ఆ ఆమె ఆమెనే మళ్ళీ సింగర్ మంగ్లి తర్వాత సమీరా భరద్వాజ్ వాళ్ళు వచ్చరు
అవును ఏమి
ఆ బాగా ఎంటర్టైన్ చేశారు ఇంకా డీజే టిల్లు హీరోయిన్ అయితే ఆమె పది నిమిషాలు కూడా ఉండలేదండి ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేదు అప్పుడే స్టేజ్ మీద కొద్దిసే అంటే వాళ్ళు ఏమో మ డబ్బులు అయితే చాలా ఇచ్చింటారు వాళ్ళకి కొన్ అంటే ఫైవ్ మినిట్స్ ఉన్నారో లేదో అప్పుడే వెళ్ళిపోయినరు మళ్ళీ స్టేజి పైన కొద్దిసేపే ఉన్నారు ఆ అవును అయినా అట్లా ఎందుకు ఎళ్ళిపో స్తారు డబ్బులు తీస్తున్నారు కదా వాళ్ళు ఉండొచ్చు కదా కొద్దిసేపు అన్న
అవును ఇంగ మనం కట్టి ఏం లాభం వస్తుందో కదా మీరు కట్ టి
అదే కదండి
హ్మ్ ఏం కాదులే ఈసారి మంచింగా వస్తలే
ఆ ఈ ఫెస్ట్ కి ఇంకా స్పోర్ట్స్ జరుగుతాంది
అవునా ఆ
అ ఇంకా ఫ్లాష్ మాఫ అయిపోయింది డిపార్ట్మెంట్ ఫ్లాష్ మాఫ ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా మాకాలేదు
అవును ఏమి హు అయితే నువ్వు చేస్తాన్నావా డ్యాన్స్ మరి
ఆ లేదండి నేను డ్యాన్సు ఇష్టమ కానీ నేర్చులేదు రాదు చేయానికి కూ
అవునా నాకు కూడా అలనీ అన్నమాట డ్యాన్స్ రాజ కాని ఊరికే డీజెల్ అయితే ఊరికే ఎగిరే అంతే
ఆ సేమ్ నేను కూడా అంటాయండి చూ నకి ఇష్టాం వుంది
చూడ నీకా
ఆ ఫ్లాష్ మార్ప్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఆ ముందుసారి ప్లాస్మా కి ఇ పోయినామండి ఈసారి ప్లాస్మాప్ క చూడలేదు ఈసారి ఏమంతాలే ఈ దంతా కదా
అవునా ఏమ ఇప్పుడు అసలు పాటలు అన్నీ ఏం బవడం లేదు కదా ఈ మధ్య హలో
ఆ అవునండి
ఉ ముందే బాగా ఊపిచ్చే సాంగ్స్ బాగుంటాండ
ఆ
అయితే మరి బాగా వేయలేదా ఈసారి
ఆ అంటున్నారండి మా ఫ్రెండ్స్ అయితే నేను పోలేదు ఈసారి చూడలేదు
అవునా ఉ
ఇంకా ఫస్ట్ కి డ్రెస్సులు చూసుకుంటూ ఉన్నాము అంటే ఫస్ట్ రే వేస్తాన్ వేస్తారంట
ఆ
నెక్స్ట్ డే వచ్చేసి ట్రెడిషనల్ వేస్తారంట
అవునా
ఆ ఇంకా చూసుకుంటూ ఉన్నాం ఏవి తీసుకోవాలా ఆన్లైన్ షాపింగ్ ఫ్లిప్కార్ట్ అజియో ఇంట్రా మీషో ఇ ఊరు ఉన్నాయండి ఆ ఫోర్ ఇం రోజులు చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు కానీ తనకాయని అనిపిస్తుంది అయి ఎంత చూసిన ఆ కష్టం అతుంది కదా హలాక్ తీసుకో ననికి
అవును అసలు అమ్మాయిలకి చనా ఉంట టే షాపింగ్ లు
ఆ అవునండి అంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ లో అయితే చూసేటప్పుడే బాగుంటుంది మళ్ళీ వచ్చేటప్పుడేమో అట్లా ఉండదు మనం పెట్టిందానికం మనం పెట్టి లాగా
అవులే
హు రిటర్న్ పెడుతూనే ఉంటాము మళ్ళీ పెడుతూనే ఉంటాము వాడరు నాట నన్న అడిగితే ఇ ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెటర్ ఉంది
అవును ఏది నచ్చితే అది తీసుకుపోవచ్చు
ఆ కానీ ఆ వంంట కొంచెం ఎక్కువ అవుతుంది అంతే
అంటే ఆఫ్లైన్ లో కూడా మంచిగా షాప్స్ ఉంటాయి చూడు అలాంటి పోతే బెస్ట్ మేము ఎప్పుడు పోయినా కూడా ఒకటని పోము అన్నమాట ఎప్పుడైనా అన్ని తిరిగి చూస్తాం ఏడ తక్కువ ఉంటే ఆడ తీసుకొని వస్తాం అట్లా అన్నమా
హ్మ్ అంతేనండి అది ఆఫ్లైన్ లో తీసుకుంటే క్వాలిటీ బాగున్నాయా లేదా అని చెక్ చేసి తీసుకోవచ్చు మనం
అవును ఆను ఆఫ్లైన్ లో ఈ ఆన్లైన్ లో ఎట్లా అంటే కి నా మా మమ్మీ వాళ్ళకి సరిపోదునమాట
అవును హ్మ్
టైలే అంటారు
అంటారు మళ్ళీ మనం ఆన్లైన్ లో డబ్బులు కడతామా ఆ ఆమా పేరెంట్స్ అయితే డబ్బులు వెనక్కి రా అంటే డబ్బులు నువ్వు కట్టినావు వా రాకపోతే ఏం చేస్తావు అది ఇది అంటారు
అవును
కానీ వస్తాయవి అమ్మ వాళ్ళకి తెలియదు కదా డబ్బులు పోతాయని వాళ్ళు బాధ
ఆ డబ్బులు అది కాక మళ్ళీ సైజు మీకు ఎడ సెట్ అయితుం ఏం అనియన్
అవును ఆ క కలర్ కూడా డిఫరెంట్ వస్తుంది
ఆ అంతే ఇంక కదా అవి అం త మీషోలో
అంటే మళ్ళీ కొన్ని బడ్జెట్ ని బట్టి వస్తాయి క్వాలిటీ ప్రోడక్ట్స్ అట్ల
అవునా హ్మ్ మళ్ళీ బాలేకోకుంటే రి టన్ పెట్టొచ్చు కాబట్టి మేలే అసలు
ముందు ఇది నేను రీసెంట్ గానే ఫేస్ చేసినా అ జియోలో ఆర్డర్ పెట్టినా అన్నమాట ఒకటి
హ్మ్ ఇన్స్టంటా
ఆహా టాపండి పెట్టినాన అది రిటర్న్ పెట్టేసా బాలేదు అనేసి ఆ అది ఎన్ని రోజులైనా ఆ అవునండి అది అది ఎన్ని రోజులైనా అంటే రిటర్న్ తీసుకోపోలేదు వాళ్ళు
మరి ఏం చేసావు
రిటర్న్ క్యాన్సల్ అవుతునేఉంది అవుతూనేఉంది అ మళ్ళీ వాళ్ళ కస్టమర్ కేర్కి ఎన్ని సార్లు కాల్ చేసానో అది వచ్చి ఎన్ని రోజులు అయిందో టెన్ డేస్ పైనే అయితాంది
మరి ఇప్పుడయన్నీ ఆ
అంటే వాళ్ళకు అది కూడా వాళ్ళకు కాల్ చేసి ఛీ మేము అడిగింటేనే ఎన్నిసార్లు చేసామో తెలుసా కాల్ అయితే
హ్మ్ ఎంత పనైంది
అంటే కుర్త్తా సెట్ పెట్టి చేయండి ఫైవ్ హండ్రెడ్ సంథింగ్
హ్మ్
వాడికి కాల్ చేసి ఆ బా రాలేదని రిటర్న్ పెట్టాము ఇంకా రీఫండ్ అవ్వనీకి ఎంత ఎన్ని రోజులు తీసుకున్నారో అయితే వాళ్ళు
చాలా కష్
అవును కొన్ని కొన్ని అట్లుంటాయి చూసి పెట్టుకోవాలా మనం
హ్మ్
సరే అండి
ఆ సరే మరి
ఆ చదువుకోవాలి సరే అం బాయ్ ఆ
ఆయితయ